వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుందండి
ఉమ్ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి
అవును మాకు ఇప్పుడు పరీక్షలక్
అవును మాకు ఇప్పుడు పరీక్షలకి ఆ ఫలితాలు వచ్చినాయి ఆ పరీక్షలా అ ఇప్పుడు పరీక్షల రిజల్ట్స్ వచ్చినాయి
అవునా
అవునా
మీకు మంచిగ ఒచ్చినాయా అండి మరి ఎగ్జామ్లా
నాకు రాలేదండి నాకు రెండు మార్కులు ఒచ్చినాయి
ఓ చాలా జీరో నుంచే స్టార్ట్
మస్త్ మంచిగ తెచ్చుకున్నరు కదా మార్కులు ఇంత ఇంత మోటివేషన్ ఉంటే బాగుండంది నా లైఫ్ గూడా కావాలా అండి మీకు మోటివేషన్ క్లాసెస్ యూట్యూబ్ లో చూడండి తెలుస్తయ్ ఇంకా ఉమ్ చూడాలండి పోయిందండి ఎ
పోయింది
ఏన్ ఏం పోయింది గేట్ ఎగ్జామ్ రాలేదండి పోయింది అంటే ఐ మీన్ రిజల్ట్ సరిగ్గ రాలేదు
ఓ
ఓ ఏం కాదులేండి బె బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ మంచిగ నెక్స్ట్ టైమ్ రాయండి మ్ చూడాలండి ఇగ అప్ కొంచెం మంచిగా ప్రిపేర్ గాండి యూట్యూబ్ లో జూసుకుంటా అట్ల చూడాలి ఈసారి నెక్స్ట్ అహ్ నేక్సటైం ఈసార్ చూడాలి మాకు కాలేజ్ లా ఒక పండగ ఉందనమాట టూ డేస్ మీరు దెవొ మీరు ఒస్తున్నారా అ అయి అక్కడికి వాతావరణం దగ్గర చూడాలండి అహ్ అందరక అందరు ఒస్ తున్నారంటే మా క్లాసొల్లో రాక తప్పదు గదండి అహ ఉమ్ అయితే వెళ్తున్నరు అనమాట ఇంగ మీరు వొస్తున్నారా అండి మరి మాకు ఏమో అండి ఎగ్జామ్ ఉంది నాకు ఇరవై ఆరోవ తారీఖు అట్ ట్ట దానికి సదువుకోవాలి అవునా అండి ఇరవై ఆరుకే ఉంద అండి ఎగ్జామ్
ఉమ్ వొవునండి
మరెప్పుడు అచ్చి వెళ్తారా లేకుంటే ఈ ఇంటి దగ్గర నుంచె వెళ్ళిపోతారా అదంతా తెల్వదండీ ఇగ భగవంతుడు భగవంతుడు ఎట్లా పంపిస్తే అట్లా రాస్త ఇంక నేన్ ఎమ్ అనుకోలే ఉహు చూడాలిగ ఫెస్ట్
ఉమ్
అవునండి మీకేమైనా లవ్ స్టోరీలు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి వింటా నాకు అలాంటి ఏం లేవండి
అవునా
అవునా మీకు ఎవరైనా ఇష్టం అయితే వాళ్ళ గురించి చెప్పండి నాకు ఇష్టమా ఇష్టం అంటే ఎవరు లేరండి మనతోన్ మాట్లాడుడే అది కష్టం అవునా మీతోటి ఎందుకు మాట్లాడరు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం గదా అదే మాట్లాడ్డమే కష్టం అంటున్నాను
అవునా
ఉమ్ ఇలా అయితే కష్టమ్ అండి మీరు అదే నాకు అదే అనిపిస్తుంది అండి మాట్లాడండి అందరు అందరితో మాట్లాడండి భయం పొగట్టుకోండి అదే అదే ఇప్పుడు పండుగ ఉంది గా అంటే ఫెస్ట్ ఉంది కా అండి మాకు చూడాలి అప్పుడన్నా మాట్లానికి చూడాలి
మ్
మ్ అవునా మాట్లాడండి ఎం గాద్ ధైర్యం చేస్నా ధైర్యం చేషి అదే చూడాలి వాళ్ళు మీతో మాట్లాడినప్పుడు మీరు గూడ వాళ్ళతో మాట్లాడాలి గదా అదే మాట్లాడదాం ఈ సారి సరే మాట్లాడాలి మ్ ఈసారి మాట్లాడండి ఈ సార్ మాట్లాడే లాస్ట్ నెక్స్ట్ టైం అంటే ఒక ఇద్దరితోనే అట్లా వాళ్ళు మాట్లాడతరు నేను మాట్లాడ అది ఆటే పోయింది ఈసారన్నా పోయి కూసొని మాట్లాడాలి ఎవరితోనన్నా లాస్ట్ టైమ్ మీరు ఉన్నారా అండి ఫెస్ట్ లో
ఆ ఉన్నమ్ అండి
ఉన్నారా అండి
ఆ ఉన్నం ఉన్నం
హ్మ్ లాస్ సింధూర్ డాం ఒక అమ్మాయి ఉంటది అండి మాకు సింద్ చుడానికి వెళ్లినమొన్నమాట ఆ రోజు చాపలు తినం కళ్ళు దాగినము కానీ లేట్ గా వచ్చినమొన్నమాట కాలేజ్ కి అవునా అండి ఆ వట్టి ఆడోళ్ళే పోయినరాండీ ఆ కాదండి కార్ డ్రైవర్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఒ చ్చిరు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు నాకేట్ తెలీడండి కార్ ఓనర్ ఉంటారు కదండి కార్ ఓనర్
మేమందరం
అవునా మా స్నేహితులల్ల ఇద్దరు అబ్బాయిలుంటరూ మితావాలంతా అమ్మాయిలన్మాట అవునా అవునా మరి ఇద్దరు అబ్బాయిలు జాబ్ చేస్తున్నారా ఫిష్ ఫ్రై అయితే తిన్నామండి సూపర్ ఉంది ఉహు కళ్ళందరు తాగలే నేనైతే తాగిన మీరు తాగుతారాండి కళ్ళు ట్రై చేయాలండి ఎప్పుడు తాగలేదు ఆ తాగండి మంచిదే అంట చల్ చల్వా హు అదే తెలంగాణలో కళ్ళు అనేది చిన్నగున్నప్పట్నించే తాగుతారు అవునా మాకు తెల్వదు ఇక్కడ బాగా తాగుతరు మీరు కూడా తాగండి మంచిగా బ బలమే వొస్స బలమే అంట గదా అది బలమే చూడాలి
ఉమ్మ్
చూడాలి ఏమైతదో ఇక అండి మీకేం టే అంటే ఏ ఆట అంటే ఇష్టం కోకో అండి నాషనల్స్ కు పోయిన అవునా మీరు చాలా పెద్ద ప్లేయరే కదా అంత లేదండి ఏదో అలా అయిపోయింది అప్పుడు మాకేమో చెస్ ఇష్టం క కారమ్స్ ఇండోర్ లో అంటే చెస్ ఆడొచ్చు క్యారం అంటే బానే ఆడతానండి నాకు ఒక స్నేహితుడు నేర్పించిర్రండి కాలేజ్ స్టా స్టార్టింగ్ రాగానే
ఇంట్రె అసల్
ఇంట్రె అసలు గేమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అవునాండి ఆయన వల్లనే కొంచెం నేర్చుకున్నా నేను అవునా ఇప్పుడు మరి ఫెస్ట్ కి మీకు నేర్పించిన అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారంట మీ హాస్టల్లోనే ఉంటారంటా కుదుర్తాండి అవునా ఆ కుద్రదండి అస్సలే రానియ్యనండి అవునా అంటున్నారైతే అందుకే అడిగాను నేను అస్సలు రానియనండి మా హాస్టల్ల ఆంటికి చెప్తా అండి
కంప్లైంట్ ఇస్సా
ఆహా ఆ దోస్సు మంచోడే కాని అలా ఫ్రెండ్ మంచిది కదండీ అవునా చూడాలి న్నారా అయితే ఇగ హాస్టల్లోనేే అయిపోతాయి కదా వన్ డే కోసం అట్లాని అనుకుంటున్న వస్తున్నారు కాని ఆమెకు నేనంటే చాలా కోపం అండి అసలు నేను ఎం ముందు చేయకముందుకే అవునా ఈ విషయం నాకు తెలీదుండి ఆ అందుకే చెప్తున్నా ఆమెకి నాకు పెద్ద శత్రుత్వమే ఉంది మాట్లాడారాండి ఆమెతో ఎప్పుడన్నా నేను మాట్లాల్లే ఆమె నన్ను చంపేస్తది కావచ్చు మాట్లాడితే అమ్మో ఆహా అవునా అంత కోపం నా మీద చూడాలి మరి అళ్ళేమో అన్నారు మాట వరసకు అన్నారు తెలియదు కన్ఫామ్ అయితే కాదు నైంటీ పర్సంట్ అనుకోవచ్చు ఏదో టెన్ పర్సెంట్ అమ్మే వస్తే మాత్రం నేను ఇంకా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తా చూడాలిగా బావి కూడా ఎవరు రావట్లే అనుకుంటాండి నేను శెట్టి ఏమో తెలీదు మీసులు మగవాళ్ళు వస్తున్నారా అండి లేరండి నేను శెట్టి ఇంకా శ్రీమాన్ అని కూడా ఒకడుంటాడు వార్ అవునా మీ స్నేహితులా అండి వన్ ఇయర్ ట్రావెల్ అయ్యాం వాళ్ళతోని అవునండి మీకు ఈ విషయం తెలుసా వచ్చే వారం ప్రాజెక్ట్ చదువుకో చేయాలంట చేసిరా మీరు వార్ చెప్పారండి సడన్ సర్ప్రైజెస్ స్ ఇట్లా
అంటే మా టీచర్ చెప్పారన్నమాట
అవునా స్నేహితురాల స్నేహితురా ఒ స్నేహితురాల
కాదు కాదు మా పండితురాలు టీచర్
ఆహా పండితురాలు చెప్పారా మరి నిన్న ఆ మాట్లాడినప్పుడు ఏం చెప్పలేదెండి
అవును లేదండి నిన్న నిన్న నైట్ అంత కుంట నాకు కళ వచ్చి
నిజం చెప్పండి ప్రాజెక్ట్ అసలు చుడా కూడా చూడలేదండి మేము ఆహా లేదు లేదు లేండి కానీ చెయాలి ప్రాజెక్ట్ ఐతే ప్రాజెక్ట్ చేయాలండి కాకపోతే అలా ప్రాజెక్ట్ చేయాలి గాని మరి నెక్స్ట్ వీక్ ఎందుకంటే అది చానా కష్టం లేండి ఆ నెక్స్ట్ వీక్ కాదులేండి వచ్చే నెల వరకి చదువ్ చేసుకోండి చెయ్యాలి చెయాలి అదేలేండి నెక్స్ట్ వీక్ అంటే అదె వచ్చే వారం అంటే ఏం కాదులేండి ఈ వారం అంటే కష్టం లేండి ఈ వారం ఎవరున్నారండి నాలుగు రోజులు సెలవలే ఉన్నాయి కదా నయి ఈ వారం అంటే బోల్తా కొడ్తాది బండి అలా అని అవును మీరు సెల్వల్ల ఎటైనా పోదాం అన్కుంటురా ట్టలేదు
మీస్
మీ స్నేహితులతోని వెళ్దాం అనుకుంటురా ఎ లెద్ లేదండి ఎక్కడి ఈ సంవత్సరంల ఈ సంవత్సరామ్లా బయట దేశం నుంచి బయట దేశంలో తిరుగుదామని ప్లాన్ వేసుకున్నారు నాకు జీతం లేదు ఏం లేదు కాబట్టి నాకు జీతం లేదు ఏం లేదు కాబట్టి ఇరవై మంది ప్లాన్ వేసుకున్నారు జీతం ఉంటే నేను బోయేటోన్ని జీతం లేదు కాదండి జీతం ఏముందండి జీతం ఒక రోజు వస్తది ఒక రోజు పోతది అచ్చిన అచ్చిన రోజు అన్నా బాగుంటాది కదాండి అచ్చిన రోజు కూడా లే అవునులేండి అవి వచ్చినా కూడా ఖర్చు అయిపోతాయి ఖచ్చితంగా ఆ ఖర్చు అయిపోతది అది వేరే విషయం లేండి సరే అండి మరి నేను వుంటాను హలో హలో సరే అండి మరి